వినిపిస్తుందా అక్కా హలో వినిపిస్తుందా అక్కా
చిన్నన్నా చెప్పు ఏం చేస్తున్నావు బాగున్నావా
ఆ బాగున్నామక్క మీరు బాగున్నారా
మ్ అవున ఏం చేస్తున్నావ్
ఏం చేయలేదు అక్క ఇందాక నిద్రపోయినా ఇంకా తినన్ కూడా తినలేదు
మ్
మళీ కాసేపు తాకిలు కాలేదని చెప్పేసి ఉంద కాలిగా అక్క మీరు తిన్నారా
ఆ ఇంకా తినలేదు మా తినాలి
అవునా మార్నింగ్ నుంచి ఏంచేస్తున్నారు క్క
ఏం చేయలే మా ఖాళీనే ఇంకా
ఆ మార్నింగ్ నుంచి ఏంచేస్తున్నారు
ఏం చేయలేదు ఇద ఇలా ఫోన్ మాట్లాడం టీవీ చూడడం పడుకోవడం అంతే ఇంతకు మించి ఏం పని చేయడం లేదు ఇంకా
అవున్ లేండి అక్క
మ్ ఇంకేం మా ఏం చేసివవ్ మరి మార్నింగ్ నుంచి
ఏం లేదక్క మార్నింగు మార్నింగ్ త్రీ థర్టీకి లేసేది ఫోర్ ఓ క్లాక్ అలా రెడీ అయ్యేది
మ్
వచ్చినది వర్క్ కి వెళ్ళేసి చే
మరి ఎలా ఉంది అక్కడ లైఫ్
పర్వాలేదక్క బాగుంది
ఫుడ్ అందుకు బాగుంటుందా
పర్వాలేదు అక్కడ వచ్చేసి ఆఫీస్ లో అయితే బా ఉంటుంది మంచిగా సూపర్ గుంటం అవి ఐటెమ్స్ అయితే భలే పెడతారుా అసలు ఈరోజు అయితే రైస్ అది ఏ రైస్ అంటే మషు రూమ్ రైస్ అండ్ మిల్ మేకర్ రై రైస్
ఆ ఆ
తెల్లవాయలు పచ్చిడి వెట్టినారు అప్పాడాలు వెట్టినారు మంచిగా తిన్నాము రైతా వెట్టారు పాయస్ తం వెట్టారు బననా ఇచ్చారు
ని
మంచి గున్నది బా మంచిగా తిన్నాము మార్నింగ్ టిఫ్ తను వచ్చేసి రాగి ఇడ్లీ రాగి ఇడ్లీ ప్లస్ ఉప్పా రెండు వెట్టను మంచిగా
ఈమె మంచిది కదా
ఆ హెల్త్క్ చాలా మంచిది అసల్
మీరు తింటున్నావా లేదా ఇంతకి
ఆ తింటాను అనక్క తినుకోకుంటే ఎట్లా
ఉ నువ్వేమో రాగి ఇడ్లీ అని అట్లా అనేసి ఏమన్నా
ఉమ్ కానీ ఆస్తులుకు వచ్చేసరికి ఇంకా అసలే తినబుద్ధి గాదు ఇంకా టైడ్ అయ్య నిద్రపోవడం మాత్రమే ఉంటది ఇంగ ఏం ఉండదు టైడ్ అయితా ఇంకా నిద్ర వోత్ ఆకులు లేస్తే నాకు ఎక్కువ తినాలని నును తింటే తింటా లేకపోతే అలానే నేను వండిపోతా
ఉహు మరి ఫ్రెండ్స్ ఎవరు లేరు అక్కడ
ఆ ఉన్నారు అక్క చాలా మంది ఉన్నారు ఇప్పటిద అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ప్లాన్ చేస్తున్నారు మేక్ నెక్స్ట్ ఎక్కడికైనా వెళదామా ట్రిప్స్కి అలా ఒక అమ్మాయి మా ఇంటికి వెళ్ళాం రా ఆన్ దుంది
ఉ ఎప్పుడు వెళ్తున్నారు మరి పండగక ఏము ముందేనా
ఫెస్టివల్ కాని కాదు నార్మల్ గా నార్మల్ గానే రా వెళ్దాము నువ్ రా నువ్ రా రాకపోతే బాగోదు అని చెప్పేసి అంటాంది ఈ మంత్లో చూద్దాంలే నెక్స్ట్ మంత్ కల్లా ఎలాగో ఉండను క ఆ రిజైన్ చేసి వెళ్తాను కొంచం కాలేజీ కాలేజ్లో రివ్యూస్ అందికున్నాయి అక్క దట్స్ వై మేము రిజైన్ చేయాలనుకుంటున్నాము అప్పుడు మీ ఇంటికెళ్ళేసి ఇక్కడ్ నుంచి ఇద్దరం కల్సి అక్కడ వన్ డే స్టే చే సి మళ్ళీ నేను బస్ కానెక్కిస్తే మా ఇంటికి నేన్ ఎళ్ళిపోతాను. ఎలాగో నీక్ కాలేజ్ ఉంటుంది కదా అని చెప్పేసి అన్నాము నార్మల్గా ఫ్రెండ్స్ అం అక్కా ఈ వీక్లో ట్రిప్పుకి వెళ్ళమా అని అనుకుంటానం
ఎక్కడి కెల్ ఎల్లారు ఇంతక్ ముంద్ ఏమన్నా వెళ్లారా బాయ్ మరి
ఆహా లేదక్క ఫస్ట్ టైం
మ్
ఇంకా వీక్ ఆఫ్ వస్తే వెళ్ళాలక్క మీరు మార్నింగ్ నుంచి ఏం చేసినారు ఇప్పుడు ఫుడ్ ఏం చేశారు.
అన్నం, సాంబార్
హ్మ్ ఇక్కడ గుడా అక్క సాంబార్ సాంబార్ సాంబార్ సాంబార్ సాంబార్ తిని తిని బోర్ కొడ్తది చపాతి సాంబార్ చపాతి సాంబార్ ఏ బస్ అసలు సాంబార్ చపాతంటే బోర్ అయి ఓకే
మరి ఫ్రీగా ఉన్నప్పుడు ఆడుకో గేమ్స్ అలా ఏం లేవా
ఆ ఉన్నాయి అక్క యాడ ఒక మామూల్గా ఉన్నప్పుడైతే వీక్ ఆఫ్ వచ్చేటప్పుడు అట్లా షటిల్ ఆడతాం అక్క ఫ్రెండ్స్ అంతా
ఆహ ఆ బాగా ఆడతావ ఇష్టమా టే
ఆ నాకు గేమ్స్ అంటే ఇష్ ఇష్టమే అక్కా ఏమంటే నేనా అలా తీసుకెళ్ళి కొంచెం టైడ్ తో నార్మల్ డేస్ లో ఆట్లాడాను వీక్ ఆఫ్ లో అలా ఆడుకుంటాం
ఆ
అ
సరి మాక్కళ్ దకు ఏమన్నావ ఎలా మరి
అక్క
సినిమాలకు నువ ఏమన్నా వెళ్ళావా మరి
ఆ ఆహా లేద అక్క ఒక్కసారేమో అంటే ఒక
లాస్ట్ మూవీ ఏ మూవీ మరి
శంకరమనవర ప్ర్రసాద ద ఏదో
మన శంకర వర ప్రసాద్
మ్మ్ నా అక్క కజిన్స్ తమ్ములు అప్పుడు ఇంకా లాస్ట్కి ఇ వెలనే ఆ
టెపుల్స్ కే ఆనిక్కడనా
ఆహా ఎక్కడికి వెళ్ళలేదు అక్క ఎక్కడికి వెళ్ళలేదక ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకు ముందు
మ్మ్
వెళ్ళమ అక్కా వెంకటేశసమి గుడికి
ఇవరెవరు వెళ్ళారు మరి అప్పుడు
అప్పుడు ఫ్రెండ్స్ తోటి వెళ్ళాము మంచిగా ఎంజాయ్ చేసాం అక్కడ ఒక మేము ఫైవ్ మెంబర్స్ వెళ్ళాము అక్కడ అంటే లాకర్ లో అలా వేస్తారు కదా అక్కడ వేసారు వన్ డే కాదు ఒక సిక్స్ హవర్స్ లా అలా వేసారు త్రీ టూ అవర్స్ అయి అ నిద్రపోయాము ఫోర్ అవర్స్ అయితే ఆ అబ్బాయిలు అంటే మా అబ్బాయిలు పరిచయం అయ్యారా అక్కడ అందరం బాగా మంచిగా కూర్చొని ట్రూత్ అండ్ డేర్ ఇదంతా గేమ్ ఆడా మ్ బాగా మంచిగా ఎంజాయ్ చేసాము మా ఫ్రెండ్స్ ని బాగా ఇట్లా ఒంచో బెట్టి కొట్టేసారు వాళ్ళనైతే మేమ్ కూడా కొట్టేసాము అలా మంచిగ్ గేమాడుకొని ఇంగ. టూ అవర్స్ నిద్రపోయామ్ మళ్ళి. దర్శనానికెళ్ళిపోయినామ
ఐతే టైమ్ పాస్ బాగైంది న్ మరి దర్శనం బాగైందామ్మ రె
ఆ మంచిగైందక్ క్క
ఇంకెక్కడికెక్కడికి వెళ్ళారప్పుడు
అప్పుడు శివున్ గుడికి గూడ వెళ్ళామ క్క
ఏ ఎ ఎక్కడా శివుని గుడి.
ఆ అంత తల్లిదప్ప గుర్తులేదు శివుని గుడికెళ్ళాము.
ఉమ్
ఉమ్
ఎక్కడక్కడేనా చానా దూర్ రమా
ఆ దూరమే అక్క.
ఉహూ ఉమ్
బీచ్ కెళ్ళాము ఫ్రెండ్స్ తోటి మంచిగా అక్కడ గూడా మంచిగెంజాయ్ జేస్. అది గూడ్ నాక్ గుర్తు లేదక్క ఈసారి వచ్చినప్పుడు చెప్తాను.
ఉహు ఉమ్ ఉమ్ ఆ మరి
ఆఫ్నూనేమ్ జేసారక్క
ఉమ్ ఏం లేదమ్మ ఖాళీనే ఇంగ పడుకొని నిద్ర పోడమే ఇంక
అ ఆఫ్నూనేమైనా చేసారా ఫుడ్డు ఆఫ్నూన్ దేనా మళ్ళీ ఏరేటిగ.
మార్నింగు మార్నింగ్ దేమో ఏం చేయలేదు మార్నింగ్ జే. అదే ఇంక అదే ఏం చేయ్లేదింకా ఉమ్ డ్లి సాంబారన్నం చేసింటిమి ఇంగ అదే ఉన్నేది అదే దిన్నాం. చు
ఔన్ లేండక్క ఏమనా ఏమైనా శారీస్ తీసుకోవాలా అలా ఏమని అనుకుంటున్నారా ఫెస్టివల్ కి
చూడాలి
అంటే మనం ఆడపిల్లలం ముందుగానే ఫెస్టివల్ కి ముందుగానే అన్ని ఆ
ఇ ఇప్పుటికైతే ఇంకా ఏమ అనుకో కో లేదు చూడాలి
అ చూడండి అక్క నేనైతే డ్రస్ కానీ ఆ సరే కాని అని అనుకుంటాన్
ఉహు ఉ మరి ఏం చేసావ్ మరి షాపింగ్
షాపింగ్ ఆ అక్క ఇంకా ఇప్పుడైతే చేయలేద అక్క
ఉ ఉ మరి ఎట్లా
చూడాలి అక్క ఆన్లైన్ లో అట్ల ఏమన్నా సేల్స్ ఉంటే లో ప్రైస్ కి ఏమన్నా పెట్టాలి ఆ చూడాలి. ట్రెండ్ ఏమో తీసుకున్నాము సేల్స్ ఇప్పుడే కదా మరీ మరీ కాస్ట్ ఎక్కువ అయిపోద్ది అని అంటాన్ది చూడా మాక్సిమం తీసుకోడానికే ట్రై చేస్తాం అక్క వన్ పేర్ గానీ అలా
అవునవును
మా అమ్మ ఆల్రెడీ మా ఫ్రెండ్ శారీస్ అంటే డ్రెస్ కుట్టించుకోడానికి పీస్ శారీస్ పంపించిందా.
కనిపిస్తారుసా
పీస్ పీసు పట్టుగాదు పీస్ అంటే నార్మల్ గా త్రీ బై ఫోర్త్ కుట్టించుకోవడానికి ఓన్లీ టాప్ మాత్రమే
ఆ అవునవునా
మూడు తీసుకుంది. దాన్ని ఏమన్నా అదే మా అమ్మాయికి చెప్పాలి. ఇలా ఫెస్టివల్ కలా ఇలా కుట్టించమా అని చెప్పేసి డీజైన్ అందుకు ఫోటో తీసి పెడితే చెప్తే మా అమ్మ
అవును ఉ
మా అక్కకి నాకు
ఉ ఆ మరి ఎట్ల ఉంది మరి అక్కడ వాతావరణం అక్కడే బెటరా పల్లెటూర్లలో నే బెస్తటా
బెటర్ అంటే అసలు చాలా కూల్గా ఉంది ఇక్కడైతే చలీ ఎక్కువ అసలు
అంటే బయటనా లేదంటేనా
మొత్తం ఓవరాల్ మొత్తం, కూల్ ఎక్కువ కూల్.
అంటే రూమ్లలో అంటే ఏసీలు ఉంటాయి కదా, బయటి కంటే ఇప్పుడు వాతావరణం ఎట్
ఆ ఆఫ్ ఆ ఆఫీస్ ఆఫీస్ ఎట్లా అంటే, ఓకే ఆ ఏసీలు అందుకుంటాయి, ఇక్కడ కూడా చాలా కూల్గా ఉందసలు, క్లైమేట్ అంతా
క్లైమేటిక్ కూల్ గా ఉందా
ఆ చాలా అసలు ఎండ తక్ కువ సమ్మరే వస్తాంది. కానీ ఎండా మాత్రం ఎక్కువ లేదు.
పోఓ అవునువునండి
తిన్నారాక్క అయితే తినలేదు గా
ఇంకా తినలేదు తినాలి. ఉమ్
ఆ అక్కా నేన్ కూడ నేను కూడా తిన్లేదు నేను కూడా తినలేదు.
మరి ఏసరే తినుపో మరి, ఇంకా ఏమి?
ఆ తినాలి అక్క, ఏదో దోశ సాంబార్ ఇలా పెట్టా అన్నారు.
సరే ఓకే తనుపో అయితే, తిన్న తర్వాత చేద్దువులే.
ఆ సరే అక్క.